ఆ ఏనేస్వస్తా
ఏమిరా ఏం లేవు మీరేం చేస్తున్నారు హ టికన్ చేసా
ఎం లెదు ఖాళీగానీ వున్నాం
టిఫన్ ఇప్పుడే చేసాము ఈరోజు సండేగా స్పెషల్ గా దోశ వసాము సతం తీన కుచున్ననమ్
మాది రోజు ఇడ్లీ తినేసినం విషణం
ఇడ్లీ
ఈ రోజు ఇంటి దగ్గరనే కాబట్టి చిన్నగా టి విప్పురి ఇప్పుడ తన్నాం
కొంచమ లేట్
హ్మ్
ఇంకేం చేస్తున్నారు అమ్మ వాళ్ళు ఇట్లా అమ్మ వాళ్ళు ఇవాళ వెళ్ళేద వర్క్ కి
ఆ ఇరోజు వెళ్ళిరు
సండే కదా ఈ రోజూ కూడా వెళ్తారా
ఆ వెళ్తారు
ఏం చేస్తున్నారు లంచ్ ప్రిపేర్ చేయడం అయింద
కాలేదు ఇంకా చెయ్యాలి
ఇంట్లో వర్క్ ఇట్లాంటి అయిపోయినా
ఆ అయిపోయింది ఇప్పుడు
హ్మ్ ఇంకేం చేస్తున్నారు
ఇప్పు చేస్తున్నా మీరు ఫోన్
ఈ మధ్యలో ఏమైనా సినిమాలు చూసిరా
ఆ చూసా
అంటే టీవీలోనా లేకపోతే థియేటర్కి వెళ్ళా
ఆ థియ
ఆ
చిరంజీవి మూవీ వచ్చింది కదా
ఆ వరప్రసాదు ఏదో ఉందిగా
ఆ మనిషి
బావుంది తిను
ఆ బావుంది
కామెడియన్ గా ఉందని చెప్పేసి అంటారు కథలుందా బావుందా
ఆ కామెడీ కూడుంది
ఊ
అసలు ఆ సినిమా కు పోకపోదుం గనీ మా డాడీ ఫేవరేట్
ఓహో చిరంజీవి ఫేవరెట్ ఆ
ఆ అయన సినిమాలు అసలు ఆయన ఒక్కటి కూడా వదిలిపెట్టే కూడా చూస్తడు
అవునా అదే ఫెవరేట్ అంటే అంతే ఉంటది ఇగ
నాకు ప్రభాస్ అయితే మ నానికి చిరంజీవి
తే డాడీ మమ్మీ మీరు ముగ్గురు ఎళ్ళొచ్చిర్రా
ఆ చెల్లె కూడా ఆమెకి పవన్ కళ్యాణ ఎట్లాగు మెగాస్టార్ ఫ్యామిలీ ఆమెకు కూడా
ఉ హు
పోవాల్సచ్చింది రాజాసాబ్ కిి పోదాం అనుకుంటే దానికి తీసుక పోలే
అంటే ఎక్కువ ఫ్యాన్స్ అటే ఉన్నారు కాబట్టి వాల్లాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీవి
ఇగ నాది అంటే కష్టం తీసుక పంపరు అంటే దాన్ని నేనొక్కదాన్నే పోవాలే కదా వీళ్ళు రారు
అవును కదా అట్లా ఒక్కరం పోవాలంటే పోలేము కదా
ఆ నియంత ఇగ ఫోన్ లో చూసిన సినిమా ఓటీలో ఓటీటీ లో
బావుందా
ఆ బాగు ఇగ ఫ్యాన్స్ కాబట్టి మకు నచ్చుతది అందరికి నచ్చదిగా కానీ బాగుంది త్రిల్లరకు ఉంది కామెడీ ఉంది
ఉ హు
ఉం మీర ఏమైనా చూసిర మూవీస్
మూవీస్ అంటే ఇగ టీవీలో చూడ ఇ టైం ఉండదిగా
అవునా ఒక్క సారి కుడా ఎల్లలేదా థియేటర్ కి
అంటే పెళ్ళైన కొత్తలో వెల్లిన తర్వతే ఎళ్ళళె
వామ్మో
పిల్లలు స్కూల్ ళ్ళడం పిల్లలు చిన్నప్పుడు వెళ్ళాలంటే వాళ్ళు సండ్ సౌండ్ పొల్యూషన్ కి భయపడుతారని అప్పుడు వెళ్ళలే తర్వాత సేలమాన్ పిల్లలు స్కూల్ కెల్లాడం ఇన్ స్సా టుంటరు
సండే ఉంటారు కదా పిల్లలు హాలిడేస్ ఉన్న సె సండే ఉంటారు కదా
ఆ హాలిడేస్ అప్పుడు అమ్మ వాల డే అది ఫెస్టివల్ గాని ఉ అకు మా కుక్కనే ఉంటే రా అమ్మలు మా అమ్మ వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి ఇ సెకండ్ సటార్డే వచ్చింది అంటే ఫ్రైడే జోస్తడ్ ఈవినింగే తీస్త వెల్లిపోతాడు మ్హ్
ఆ మీ అమ్మ వాళ్ళతోటి కూడా పోవచ్చు కదా
పోనీ ఉన్నా నానకి ఇష్టం ఉండదు మూవీస్ చూడడం అంటే ఇ పార్క్ లో తీసుెళ్తాడు లేద టెంపుల్ పోదామ అంటే వెళ్తాడు కానీ ఇది సినిమాకి వెళ్దామంటే వద్దంటాడు
అవునా
మే మా ఫస్ట్ నుంచి ఇక పెళ్ళికక ముందు కూడా సినిమాలు అంటే ఆయనకు నచ్చదు ఇగ ఎక్కడికన్నా తీసు వేల్తాడు ఆయియ షాపింగ్ అన్న తిస్ తీసుకెళ్తాడు కానీ సినిమాలంటే తీసుకెళ్ళడు ఆ సౌండ్ పొల్యూషన్ ఆ లైట్ కు కండ్లు ఖరాబ్ అయితయి చెవులు ఖరాబ్ అయితయి అంటడిగా
మా డాడీకి అయితే మస్తిస్టం ఏ సినిమా అంటే ఆ సినిమాకి పోదామ అంటాడు మేమే వద్ద అంటాం ఇంకా
మాక్ అపోజిట్
మ్హ్ ఆపోసిట్ అ ఫుల్ ఆపోజట్ అసలు
అటు ఇటు ఇం మా తమ్మున్ని ఇ మా డాడిదేలావకుండ కుండ చూసోచ్చి
ఆ అట్లా మా డాడీ పోదాం అంటాడు కానీ మేమే మనీ లేకపోతే వద్దంటాం ఆయన ఒక్కడే పోయి చూసోస్తడు ఇగ.. హ్మ్ వెళ్ళిరా మరి ఇప్పుడు పిల్లలు మీ అమ్మ వాళ్ళ ఇంటికి
సాయంత్రమే వేల్లిరు
నా నే నైట్ కాల్ జేత్ నైట్ కాల్ చేద్దాం అనుకున్నా కాని ఇక పడుకున్నారేమోని చేయలేదు
నైట్ చేస్తే మాట్లాడదం చాలాసేపు ఇ మంది అన్ని కాల్సి మాట్లాడదు ఎందుకంటని నేను నైట్ మొత్త
నైన్ కి అట్లా చేద్దాం అనుకున్నా నైన్ కి అట్లా చేద్దాం అన్నా మీరు చేయలేదు కదా ఇక నేను ఎట్లా చేసిన పిల్లలు ఉన్నారు కదా అని చేయలేదు
అవునా ఈక గట్ల పనికి పోతరుగా జైట్ నుంచి టెర్న్ అవుట్ టీవీ కూడా నిన్న సిగ్నల్ మంచిగ
ఉట్టిగనే ఏం చేస్తుర్రని ఫోన్ చేద్దామనుకున్న నేను నైటు. మాట్లాడక చాల్రోజులైతాందని ఫ్ ఫోన్ చేద్దాం అనుకున్న నైటు ఇగా ఇగ పిల్లలు ఉన్నరు కదా అని, డిస్టర్బ్ చేస్తరని ఏం చేయలే.
చేస్తే అయిపోవ్ డిస్టర్బ్ ఏమిలే, పిల్లలెల్లిరుగా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిర్రు.
మీరూ నాకు సాయంత్రం గుడ చెప్పలేదు కదా.
మీరు వర్క్ లో ఉంటరన్న ఉద్దేశంతోటి నేన్ చెప్పలే ఇగ.
నాకు ఒకసారి కాల్ చేస్తారేమో అని చూసినా, మీరు చేయలే ఇగ నేను ఎట్ల చేయాలని చేయలేదు. అందుకే ఇప్పుడు ఇప్పుడైనా మాట్లాడోచ్చు గదా అనుకుంటున్నా నేనే చేద్దాం అనుకున్నా మీరే చేసిర్రు. ఊరికే ఏం చేస్తున్నరో చేద్దామనుకున్న మీరే చేసిర్రు. మీరి వాయిష్ బ్రేక్ అయితాంది.
మీది బ్రేక్ అయితుంది, కొంచెం గట్టిగ మాట్లాడండి. హలో హలో హలో
హలో వినిపిస్తుంది
ఆ ఇప్పుడు వినిపిస్తుంది నాకు ఆ వినిపిస్తుంది
ఆ అంటే రూమ్ లో కూర్చున్నే కదా అంద్కే లేప్